ఉ హలో హలో బాగున్నవా హలో ఆ బావున్నాం.
ఏంలే మీరు ఏంచేత్తాలు.
ఏంలేదు ఇప్పుడే
అవునా ఏం కర్రీ
కర్రీ చికెన్.
హుహ్
మీది
మాది టమాటా.
హ
ఇక పని ఎప్పుడు దిర్తది ఎప్పటికి ఏదో ఒకటి ఉంట ఉంటేనే ఉంటది పని పొద్గాల లేవాలే ఏ ఊకాలే చల్లాలే ముగ్గుయాలే గిన్నెలు దోమాలే బట్టలు పిండాలే పిల్లలు పిల్లలు రెడీ చేయాలలే పిల్లల్ని స్కూల్ పంపియాలే అయనను ఆఫీసుకి పంపు ఈయనకు బాక్స్ కట్టాలే వాళ్ళకి బాక్ కట్టాలే
అవును
ఆ వాళ్ళకి ఏద ఏదన్నా ఒక్కటి స్నాక్స్ ప్రీపేర్ చేస్తే
ఉ ఊ
ఇంత పని చేసినా మల్లి ఏం పని చేసింది అంటారు ఇంటికానే ఉంటది పనిగాద
ఏయి ఇ అ ఏమన్నా అ తిని
ఆ
అనన్
ఆ ఆ తిని గుసు తినేది ఒక అద ఒక్కటే తినేది ఒక్కటే చూస్తూ అస్సలు కూర్చునేది ఎప్పుడు కూర్సుుంటుంది మరి అన్నది చూడరు అసలు జనాలు అనేటోళ్ళు కూడా అసలు ఎట్లానా బుద్ధ అవుతుందో ఏమో ఇగ హలో హలో హలో
వాళ్ళకు ఏమ అసలు ఏమనలో అర్ధంగాక అంటారో లేకపోతే ఏమన్నా నిందలేయాలని అంటారో
అ ఏమో కొంచెం వాయిస్ స్టక్ అవుతుంది కొంచెం అట్టయినా ఇట్టాయినా జరుగు హలో హలో వాయిస్ వినపడుతా లేదు కొంచెం
ఆ
హలో హలో హలో విన పడుతందా
హలో
ఆ ఇప్పుడు వినబడతాంది వాయిస్ క్లారిటీగా వినిపిస్తలేదు హలో స్టక్ ఐతంది వాయిస్ హలో హలో
చ్చ
హలో
హలో
ఆ వినపడతాంది ఇప్పుడు చెప్పు ఆ వినపడతాంది ఇప్పుడు చెప్పు హలో